అండి
హాయ్ అండి నా పేరు హాయ్ అండి నమస్క కారం
నమస్కారమండి
ఈరోజు మనం హై ఈ రోజు మనం చెప్పుకునే టాల్ కు పండుగ గురించి కొండాం
ఉ అవునండి చాలా బాగా ఉ ఉంది హోలీ
కద అండి
అవునండి అవునండి
పొద్దునే లేవ మన కావాల్సిన రంగులని ముందే అంటే దా దానికంటే ముందు రోజే మనం తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకొని దాని పొద్దున ఇగ మన ఫ్రెండ్స్ కాని మన బంధువులగా ఏ మనకు తెలిసిన ఉద్యోగ వ్యక్తుల కందరికి పొయ్యడానికి ట్రై చేస్తా ఉంటాం వాళ్ళు వాటికి కోసం అందరం గ్యాదర్ అయితా ఉంటాం పొద్దునే
సేమ్ మా దగ్గర కూడా ఇలానే జరుగుతుందండి
నా దగ్గర మార్నింగ్ లేస్తాంమండి పొద్దున్న ఉదయాన్నే లేచి దానికి సంబంధించిన అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాం మన ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉంటారు కదా వేరే వేరే కడుంటరు కదా వాటి కోసం వెళ్ళి మనం అక్కడ వాళ్ళని గ్యాదర్ అయి వాళ్ళకు రంగులు పూయడానికి ట్రై చేస్తా ఉంటాం వాళ్ళు కూడా మనకి పుయ్యడానికి ట్రై చేస్తా ఉంటారు
అవునండి ఆ అదే రోజు ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్తారు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆట పాటలు మంచిగా హోలీ రంగులు బయట ట్రిప్పులు
అదేండి మా దగ్గరా గూడా అంతే ఆ రోజు మనం ఏమనుకు కుంటా అంటే సరే హోలీ మార్నింగ్ ఉద ఉదయాన్న లేచిన తర్వాత వాని వేసుకున్న తర్వాత బయట ట్రిప్ వెళ్దాంనుకుంటాం ట్రిప్ కంటే సరదాగా మన ఊరు దగ్గర ఏమన్నా వాటర్ ఫాల్స్ గాని ఫారెస్ట్ గాని ఉన్నా కూడా విజిట్ తీయడానికి వెళ్తా ఉంటాం అక్కడ చాలా ఆనందంగా ఉంటది
అవునండి చాలా చాలా బాగుంటుది ఇది అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చెయాలి చాలా బాగుం ఉంటది ఆ రంగులు కూడా కల్ ఆ మేము కుంటున్నాం కొడయికెనాల్ ఇట్లా బయట వివిధ ప్లేసులలో చాలా బాగా జరుగుతుంది కదా హోలీ
ఉ అవునండి
వేరే వేరే అంటే వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే దగ్గర చే చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా
అవునండి ఆయాక్షన్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కొత్త ప్లేస్ కెళ్ళినప్పుడు అక్కడ ఐన చూసినప్పుడు ఏంటంటే మనకు చాలా ఆనందంగా ఉంటది ఎందుకంటే ఎప్పుడూ ఒకే దగ్గర కూర్చో ఉంటా ఇంటి దగ్గనే ఉండకుంటా ఊళ్ళనే ఉండకుంటా అట్లా పండుగ వచ్చినప్పుడు బయటికి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్ తోనే మనం గడ ఉంటే చాలా ఆనందంగా ఉంటదండి
అవునవునండి పొద్దున్నే లేచి ఆ రంగులు తెచ్చుకొని పూసుకూ తిరుగుడు ఆ రంగులు పూసిన బయటకొచ్చి చెరువులు స్నానం చేసుడు డిఫరెంట్ కొంచెం
అదే అండి హ్మ్ కొ త్త ఎన్విరాన్మెంట్ కోరుకుంటది మన మనసు కూడా ఒక దగ్గరనే ఉండకుండా అలాగే మనకు ఆ రోజు ఏందంటే ఆ ఒక మనమే కాకుండా మనం చిన్నప్పుటి ఫ్రెండ్స్ అందరు కూడా అదే రోజు మనకు గ్యాదర్ అయితా ఉంటారు అంటే మన దగ్గరికి వస్తా ఉంటారు హ్మ్ వాళ్ళని కలిసి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఎలా ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎట్లా వేస్తున్నారు ఏ ఫీల్డ్ లో ఉన్నారు అవన్నీ తెలుసుకుంటా ఉంటాం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వాటి గురించి అడగడం అ తెలుసుకోవడం వల్ల ఒకరి మధ్య ఒకరికి ఎందంటే ఇంకా అనుబంధం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతది అన్నట్టు మ
అవునండి అందరిలో ఐక్యమత్యత కొంచెం చాలా బాగుంటది డైలీ వెళ్తారా మీరు వాకింగ్ కి
ఆ ఉదయాన్నే వెళ్తాం అండి అంటే ఇక పండుగ వచ్చినప్పుడుయితే ఉదయాన్నే లేస్తాం అంటే మనం ఎప్ ప్పుడో జనరల్ గా ఐదు గంటలకి ఆరు గంటలకి లేస్ నాలుగు గంటలకి అట్లా ముందేలేస్తాం అన్నమాట ఆరు గంటకి లేవ్వకుండా నాలుగు గంటకే లేచి అంటే మనకు కొంచం ఆనందంగా ఉంటది గా లో ఇప్పుడ అంటే ఈ రోజు పండగ కాబట్టి మన అందరం కలుస్తాం కాబట్టి ఇంకా ఏ ఏటనే టూర్కి వెళ్దామా
పండుగ రోజు కూడా హెల్త్ విషయాలు అదే పండుగ రోజు కూడా వాకింగ్ కు ఇలా హెల్త్ విషయాలు కూడా తప్ తప్పకుండా అన్ని క్రమం తప్పకుండా పూర్తి చేస్తారు కాబట్ తేన బాగుంది అది
ఆ నేను ఈ మధ్యలో అంటే అంటే హోలీ రోజు తర్వాత వెళ్ళిన టూర్ అంటే వచ్చేసింది ఏంది అంటే ఊటీ అండి ఎట్లాంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా చా
హు
కూల్ గా ఉండేవి దొరిక అన్నీ అక్కడ ఫ్రీ గా ఇన్ఫర్మేషన్ మంచి ఉండే ఫ్రెండ్స్ అందరి ఫోటోలు తియడం అవన్నీ క్యాప్చర్ చేసుకోవడం దగ్గరే మంచిగా ఒక వాటర్ ఫాల్ ఉండే అవి చూడడం అట్లా మంచి అనిపిస్తుందిండి మీరు మీరెక్కడికి వెళ్ళారు ఈ మధ్యలో
మేము వెళ్ళాం ఫ్రెండ్స్ తో శ్రీశైలం వెళ్లానండి దేవస్థానం చాలా బాగుంది అక్ అక్కడ ఆ ఘాట్ రోడ్లు ఆ నల్లమల్ల ఫారెస్ట్ ఒక ఎక్సైన్మెంట్ దేవుని దర్శించుకున్న చూసేటప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఆ అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ ఆ మందిలో వెయిట్ చేసి టైంకి వచ్చిన దేవుడు చసినప్పుడు ఆ సన్ మంచి ప్రశాంతత బాగుంది శ్రీశైలం దేవస్థానం కూడా
ఆ అవునండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం అంత లాంగ్ అంత టూర్ వెళ్ళినప్పుడు ఎంతో జర్నీలు అలసిపోయి ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత మల్లా నడుచుకుంటూ ఆ కొండ లేక్ కేకీ తర్వాత దర్శనం చేసుకుంటా తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ వచ్చే అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది
మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఏందంటే ఘాటీలు మొత్తం. అంటే ఘాట్ రోడ్స్! ఆ కొండ మీద ఎక్కడ దిగుడు ఎక్కడ దిగుడు అదో ఎక్స్పీరియన్స్ బాగా,
ఆ అదే అండి ఇప్పుడు నేను కూడా ఊటీ కెల్ ఊటీ కెళ్ళినప్పుడు కూడా చాలా అద్భుత మంగా మంచిగా ఉండే అంటే ఆ లొకేషన్ లో కూడా ఎట్లా అంటే ఉహ్ మనం ఇన్ని డేస్ అంతా మన చుట్టుపక్కల ఉన్న పరిష్కరాలు మాత్రమే చూస్తా ఉంటాం అది మనకు కామన్ గా అనిపిస్తా ఉంటది మనము కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏంది అంటే కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయితా ఉంటా అంటే ఆనందంగా ఫీల్ అవుతాం అక్కడ ఏముందో తెలుసుకోవాలి చూడాలి మనం కూడా దాన్ని చేయాలి ఇప్పుడు మేము ఊటీ కి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని ఆ ఎలా ఉండే అంటే హిల్స్ ఎక్కడం కాని తర్వాత అక్కడ నుంచి పారాషూట్ అవన్నీ రైడీస్ ఉంటాయి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి
అవునవును చాలా బాగుంటది ఊటీకి మేము కూడా నెక్స్ట్ ట్రై చేయాలి ఊటీ కూడా ఇంకా ఎక్కడికి వెళ్లారు మధ్యలో
అంటే మా దగ్గర వేరే ప్లేసెస్ అంటే మా దగ్గర ఉన్న చిన్న చిన్న టెంపుల్ ప్పులు గాని తర్వాత కొన్ని కొన్ని మా దగ్గర పర్సులు అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేది తర్వాత పండగపూటైతే ఇగ అందరం గ్యాదర్ అవుతాం కదా కాబట్టి ఇక హోలీ పండగ గురించి ఆ హోలీ వచ్చినప్పుడు మనం చాలా మంది ఆ రోజు గ్యాదర్ అయి మంచిగా అటు వెళ్ళామండి టూర్ కి వెళ్ళాం ఆ టూర్ అంటే ఫారెస్ట్ లో వండుకో తినడం తర్వాత పొద్దున ఉదయం ఏం చేసామంటే హోలీ ఆడి దాని తర్వాత త్ ఎం చేసామంటే ఆ అటెలి కాలేజీ కి వెళ్ళి మాకు కాల్సిన లంచ్ ప్రిపేర్ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినడం దాని తర్వాత ఈవినింగ్ నైట్ వరకు ఉండేసి వచ్చేసామండి
ఏమైతే ఇలా హాలీ ఎంజాయ్ చేసి కుని బీచ్ వెళ్ళాము బీచ్లో స్నానాలు ఎంజాయ్మెంట్ ఫుల్ చేసి మేము కూడా బయట ఇట్లా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము అందరం ఫ్రెండ్స్ ఇట్లా మేము ఇక డిఫరెంట్గా క్రేషన్
అక్కడ మీరు కొత్తగా ఫుడ్ ఏం తిన్నారు అంటే ఇంట్లో జనరల్గా డైలీ తినే తినే ఫుడ్ కాకుండా?
చికెన్ సిక్స్టీ ఫైవ్ కోట్లంపే బిర్యానీ ఆ ఇలా హ్మ్ అవకాయ్ బిర్యానీ దాని తర్వాత డిఫరెంట్ గా ఫ్రండ్స్ అయితే రాజు గారి రాజుగారి పులవ్ బిర్యానీ ఆ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ కొందరు కొందరు లెగ్ పీసెస్ ఇలా డిఫరెంట్ గా ఏసుని కొందరు పన్నీర్ ఆ టిక్కా
ఓకే నాకు అర్థమయిందండి అంటే కొత్తగా అంటే మనం ఇంట్లో డైలీ తినే ఫుడ్ కాకుండా కొంచెం కొత్త రకమైన ఫుడ్ ని మీరు ప్రిపేర్ చేస్త చేస్తారు కాబట్టి మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అది మళ్ళా మీరు మీ బంధువులతోని వాళ్ళతోని కూర్చొని తిినడం వల్ల ఏంటంటే అదొక్క ఆనందం అనేది వేరే ఉంటుంది.
మరి మీరు ఇట్లా బయట వండుకున్నారు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లా?
అదే అండి మేము కూడా చపాతి ప్రిపర్ చేసుకున్నాం తర్వాత మనం ఇంట్లో అందరం డైలీ రైస్ కాకుండా బాస్మతి రైస్తోని బిర్యానీ చేసుకోవడం గాని అలాంటివి వేసుకని తినడం తర్త చాపలు ఫ్రై చేసుకుని తినడం ఆ తర్వాత ఇట్లా కొన్ని కొత్త కొత్త రక అల డిష్లు అనేది ఏర్పాటు చేసుకొని మంచి గా ఎంజొయ్మెంట్ చేసుకుంటు తినుకుంటూ వంట వండినావండి
ఆ వెదర్ లో పచ్చ మంచిగా ఫారెస్ట్ లో అంటున్నారు కాబట్టి పచ్చ పచ్చని పొలాలు మంచిగా వెథర్ లో చేసుకొని తిన్నారు బాగుంది.
ఆ అదే అండి ఎందుకంటే మనం ఎప్పటికి ఒక్కరి దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటది. ఆ తర్వాత మేము ఫారెస్ట్ కి వెళ్ళామ్ కాబట్ అక్కడ మాకు కొన్ని కొన్ని జంతువులు కూడా కనిపించాయి మనం డైలీ అంటే ఇండ్లలో చూసేవి జంతువులు కాకుండా కొన్ని రకాల జంతువులు జరా అవిగాని ఎలుగు బంటి ఏనుగు ఇలాంటి జంతువులు మాకు అనిపిం అంటే వాటికి మేము దూరమే ఉన్నాం కానీ అక్కన ఇంకా ఆనందం అనేది వేరే ఉంటుంది అన్నమాట దాన్ని మనము మొబైల్ ఫోన్ లో చిత్రీకరించుకోవడం సేవ్ చేసుకోవడం అట్లా మంచిగా అనిపించ్
అవును అవును మనం ఎప్పుడు చూడం కాబట్టి సడన్ గా ఒక ఒక జంతువు చూసేసరికి అట్మాస్ఫియర్ కూడా అందంగా ఉంటుంది డిఫరెంట్గా ఉందనే ఆలోచన కలుగుతది... మ్.. అవునవునవును లేదండి పరిచయం లేదు, కాలేదు హలో ఆ లేదండి మ్
కాకుండా
అవునండి అంతన అయ్యారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్
అట్లా మన ఫ్రేండ్స్ తోన గ్యదర్ ఐనపుడు మంచ్ మంచి కు వాళ్ళ గురించి అడుగుతాం మన గురించి అడగం మి అంటే మనం కొడం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ ల ఉద్యోగాలు చేస్తా ఉంటారు, వాళ్ళ యొక్క ఇక్కడ జరిగిన అనుభూతిని మనకు చెప్పడం అట్లా అట్లా మీకు ఇంకేం జరగలే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదా
ఆచ్ కలిసారండి మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఎక్కడో ఉంటారు చాలా డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు డిఫరెంట్ పొజిషన్స్ ఎవరికివారే బిజీ పర్సన్స్ వాళ్ళు మనతో కలిసి ఇలా అందరు సడంగా కలవడం కూడా కొంచం ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా మళ్ళీ అందరితో కలిసి ట్రిప్స్ పార్టీస్ అనేది, అదో రకం
అవునండి మంచిగా ఉంటుంది మనం ప్రయాణం చేస్తేకూడా ఎప్పుడు గదే ఆటో బస్సు ఎక్ కాకుండా మనం కొ కొత్తగా రైలెక్కడంగాని విమానం ఎ తెలంగణె చేరినప్పుడు అది కూడా మనకు ఒక కొత్త ఎక్సైట్మెంట్ ఇస్తుందండి
మేమ్ గుడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ కారు ట్రైను ఇట్ల ఫ్లైట్ అని ఒక త్రి డిప్రేంట్ వేస్ ఎంచుకున్నమండి, అంటె మెమ్ గుడ వెల్లెటప్పుడు ట్రేను, బస్సు, కారు అట్ల వచ్చెటప్పుడు ఫ్లెట్లనె ఒకటి గంట్ల దాక డిఫరెంట్ గా ఎంచుకున్నాం మెమ్ గుడ
అదే అదేండి మే కూడా ఎల్లెటప్పుడు అదె అలాగె కొత్త వాళ్ళు కూడా పరిచయం అయతారు, వాళ్ళ యొక్క అనుభూతులు మన చెప్పడం నేర్చుకోవడం వినడం
ఆహ
మ్... ఓకే అండి మంచిగ ఇలా జరిగి ఇలాగే మంచిగా
అలా చేస్తా ఉంటాం చాలా బాగా అనిపిస్తుందండి.
ఓకే అండి చాలా ఇట్లా జరుపుకుంటే మాకు కూడా బాగుంటది, మేము కూడా కొత్త కొత్తగా జరుపుకుంటాం. కడి కడియాణ